రా
ఆ వాడు కౌషిక్ రా ఇప్పుడు చూస్తే మాట్లాడనే మాట్లాడ్డు అప్పుడు చూస్తే ఎగ్జామ్ టైమ్ లో మొన్నం త మాట్లాడు నా తో నాకు మాట్లాడాలనుంది నీతో మాట్లాడు నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయి నాకు ఆ క్వశ్చన్ చెప్పి ఈ క్వశ్చన్ చెప్పి అనీ అంత తల తినేసి అంత హెల్ప్ చేసారా ఇప్పుడు చూసే అసలు హాయ్ కాదు ఐ కాంటాక్ట్ గుడా ఇయ్యడు హాయ్ చెప్పడు ఏమి లేదు ఒక మెసేజ్ చెయడు ఏం లేదు రా వాడు
ఎందుకురా అట్లా
యూజన్త్రో నా కొడుకులు అందరు అట్లే అనిపిస్తుంది నాకు వాన్ని చూసి అప్పుడప్పుడు అక్మల్ బెటర్లే కొంచెమన్నా అనిపిస్తుంది కానీ వాడు ఏమేం మంచోడు ఏం గాదు మంచోడే కానీ ఏమనక్ వాడు అప్పుడప్పుడు మాట్లాడే మాటలు చూస్తే మండిపోతుందలానే
అయ్యో
మళ్లీ మాట్లాడతాడు
ఊహూ
ఎప్పుడు ఆ లవ్ చేయాలి, అమ్మాయి దొరకాలి ఇదే బాధే వాడిది
వాళ్ళ మమ్మీ ఇచ్చి చేస్తాదని చె చెప్పినాడు కదరా వాడే
ఆ అయినా వాడికి లవ్ చేయ్యాలంట ఒకసారి అయినా జీవితంలో ఒకసారి కూడా డేట్ చేయలేద్ ట ఎవర్నీ అందుకే
ఇదేమన్న వాడు ఫారన్ అనుకుంటున్నాడా ఆ డేట్ చేయడానికి వచ్చేయడానికి
చూడు ఓయమ్మా ఉమ్
కూడా ఎందుకు రాట్లేదన్నీ అడుగు
ఏంటో వాడు లే వాడు ఊరికే మేంటలోడు ఊర్ ఊర్కే అడుగుతాడ్రా ఆ వ ఎవరన్న సెట్ చేయ్యోచ్చుగా సెట్ చేయ్యోచ్చుగా సెట్ చేయ్యోచ్చుగా నేనేమన్నా బ్రోకర్ పని చేస్తున్నానా ఏంటి వీళ్ళ బ్రోకర్ లాగా కనిపిస్తున్నానా అందరు నన్నే అడుగుతారు సెట్ చేయమని ఎవ్వ దా చిరాక్ వస్తుంది అట్లా అడిగితే అసలు
శ్వేతజెన్ సెట్ చేసుకోమను గురు కిరణ్ లాగ చేసేస్
అమ్మ వీడికి కొంచెం ఏమైనా ఛాన్స్ ఉంటే కిన్శున్ పడేసేవాడంట
హబ్బ
వీడు ఇంకొంచెం తెల్లగుంటే కిన్శును పడిసేవాడు అంట ఇప్పుడున్న తెల్లగా సరిపోదా వాడికి ఈ ఇంకా తెల్లగుండాల అద్
దానికున్న కొవ్వు ఎవ్వరికుండదురా
కాద్ ఆమె చూడు కాద్ ఆమె చూడు షారోన్ నల్లా నా కొడుకు వాడికే పడిపోయ్ ది ఇంకా వీడింత మాత్రం తెల్లగుంటే పడి
అదేగా వాడు కొంచెం బాగుండి బాగుం
ఉమ్ ఆ వీడి ముందే మెంటల్ వీడికి మెచ్యూరిటీ అనేది దే లేదు రా మెచ్యూరిటీ అస్సలు లేదు మనకన్నా ఇంకా వా వన్ ఇయర్ చిన్నే అనుకోవా నాకు నాతో అయితే ట్వంటీ త్రీ డేస్ అంతే
ఉ
మన నార్మల్ అది వన్ ఇయర్ చిన్న అనుకో టూ థౌజండ్ సిక్స్ కాబట్టి అయి అసలు మనకున్న దాంట్లో కొంచెం కూడా మెచ్యూరిటీ లేదు ఏం లేదు ఒక రోజు వచ్చి నన్న ఏమో అనేసాడా నాకు ఫుల్ కోపం వచ్చి ఏ నువ్వు నాతో మాట్లాడకు ఏంటి నువ్వు ఇలా అంత చేస్తావ ఏంటి అది ఇది నీకు కొంచెం కొంచెం కూడా మెచ్యూరిటీ లేదు ఏం లేదు ఎలా అంటే అలా మాట్లాడేస్తావు ఏంటి నువ్వు అన్నానా కాదు మీకంటే మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు కాబట్టి మెచ్యూరిటీ ఉంటుంది నాకు మెచ్యూ ఫంక్షన్ చేయలే
ఆహ ఎవరు రాడు అంతా ఇదిగా ఉన్నాడు
ఆ సిచ్యువేషన్ లో చెప్పినప్పుడు నాకు నవ్ వచ్చేసింది ఇంకా నేను ఏం చెయ్యాలి అవునులే మాకైతే మెచ్యూరిటీ ఫంక్షన్ చేయలేదు నాకు అనేందు అన్నాడా ఈయ సిచువేషన్ నవ్వొచ్చింది ఇంకా నవ్వేసా ఉన్న కోపంతో చ
ఉ హు
ఉ ఆ కించు ఏందో వాడికి ఎప్పుడు కించు అది ఇది అనుకోని
ఉ హు
కాదురా కింగ్షు హిందు గదా మళ్ళీ వీడు అన్ని హిందూ ముస్లిం అదంతా మాట్లాడుతాడు మళ్ళీ హిందూ అమ్మాయిని ఎట్లా పడేస్తా ఉంటాడు ఏమో ఒక్కటి కాదు వాడిది
ఇప్పుడు షారాన్ క్రిస్టియన్ కదా
ఆ అది వాళ్ళిద్దరిది నేనంటు అక్మళ అయితే అంటాడు కదా అప్పుడప్పుడు ముస్లిము హిందూ అది ఇది అని ఈడు
కానీ ఆమే ఎట పడిపోయిందమో వాడికి
కదా అది ఏం జోడినో ఏందో వాళ్ళ ఇద్దరిది కానీ పర్లేదు కొంచెం కొంచెం కానీ అ ఏం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సేమ్ విలుగ వాల్ లాగా
ఆ
ఆ కించు ఓవర్ యాక్టింగ్ లే ఆమె ఆమెనే అందంగా ఉంది అన్నట్టు బిల్డప్ ఇస్తది అంతే ఆమె ఫేస్ పర్లే బాడీయే నాకు నచ్చదు ఆమెది
సేమ్
ఏందో ఆమె తాగుతుంది అనుకుంటారా అందుకే ఆమె అట్లా
అవును రా తాగుతది మనం పీజి కూడా వచ్చి తాగుతా అనింది పైన అప్పుడు తెలిసినప్పటి నుంచి రావట్లే
ఆ హా
ఉ
వాళ్ళ పేరెంట్స్ ఏంటో అంత ఫ్రీగా వదిలేస్తారు చూడు
ఉ
అంతో
మంచి వాటితోటే వస్తుంది డ్రాప్ పికపు
అంత ఏమన్నారా అనీ వాళ్ళ పేరెంట్స్ కదా
ఏమన్నార చెప్తార చెపుతారా వాళ్ళ మమ్మీ కీ మొత్తము
ఓ
హు
ఉ
హు ఆమె చెప్తే చొప్పు తీసుకొనే కొడు
నేనైతే అక్మల్ గురించి మా ఇంట్లో తెలుసు అంట వాడు నా ఫ్రెండ్ అని నితిన్ కూడా నా ఫ్రెండ్ అని తెలుసు అంతే ఫ్రెండ్ అని ఒకటే తెలుసు ఇంగా ఏం తెలియదు
నేను అసలు ఏమి చెప్పలే మా ఇంట్లో వాడి గురించి
మీ అక్కకు కూడా చెప్
మా అక్కకి తెలుసు మా తమ్ముడికి జస్ట్ తెలుసు మాట్లాడతా అని మా అక్కకి తెలుసు చేస్తున్న అని ఏం అండ్లే మా అక్క సపోర్ట్ చేస్తదిరా
ఉమ్ అవున్లే అప్పుడు నువ్వు సపోర్ట్ చేసేవాడివి చేసేదాన్నివి కదా
ఆ మా ఆ కాని వాడేవడో మోసం చేసేసిండు పాపం ఎంతల అమ్మాయిలు లాయల్ ఉంటే అబ్బాయిలు ఉండరు
ఆ రెండు వుం టే ఏదోటి ప్రాబ్లం వస్తేనే వస్తది ఉ నేనైతే నాకి నితిన్ వద్దు వద్దు వద్దు అని ఎంత పాపం వాడిని ఎన్ని మాటలన్నీ ఎన్నెన్నో చెప్పాను తెలుసా లాస్ట్ కి వాడు సరేలే అన్నప్పుడు నేను ఉండలేకపోతున్నా ఇప్పుడు అస్సలు ఉండలేకపోతున్నా ఏమో ఊరుఊరికే ఏమేమో ఊహించుకుంటున్నా వాడు ఇగ్నోర్ చేస్తున్నట్టు అంతా ఊహించు కొని నేనంతా నేనే ఊహించుకొని నేనే ఎడుచుకొని నేనే అన్ని చూసుకుంటున్నా వాడు చూస్తే ఇది నేను అసలు అలా లేదు నా బంగారం అది ఇది అని మాట్లాడతాడు కేవ లం మా మమ్మీ వల్ వల్ల అంటే మా మమ్మీ హర్ట్ చేయకూడదు మా మ మ్మీని అని ఇంకా వద్ద అనుకుంటున్న ఇగా అంతే
ఇకో
ఉమ్ అదేంటో దేవు ఇల ముస్లింను ఎవడినన్నా పడే ఇలా చేేయోచ్చు కదా
స స
ఏం తెల్సా ఈ మేం విలేక ఆ మళ్ళీ విడాక్ మళ్ళీ ఇ ఇద్దరు కలుసుకొని ఆడున్నాడు అబ్దుల్లా సయ్యద్ అబ్దుల్లా వాడి లింక్ చేసేసారు నన్ను వాడి ఏడా కనిపిస్తే నన్ను పిలిచేది పూజి పూజి చూడు ఏ పోతున్నావు ఏంటి అది ఇది అని నన్ను టీజ్ చేసేది
హు
వాడుతో సయ్యద్ అబ్దుల్లా తో ఓమర్తో ఓమర్తో ఓబర్ అస్సలు నాకు నచ్చడు సయ్యద్ అబ్దుల్లా ఎందుకంటే వాడిది నాది సయ్యద్ సయ్యద్ కదా
ఆ
మళ్ళీ ఒక రోజు ఏమైనా తెలుసా అప్పుడెప్పుడో ఆ ఒక రోజు వీడు ఒమర్ వచ్చి అబ్దుల్ లైఫ్ చేశారంట అబ్దుల్లా వచ్చి అక్మల్కి మెసేజ్ చేశాడంట అది ఏ మెసేజ్ అనే చ చెప్త చుడు ఏ ఫౌజియా తో ఆ ఇదేది న్యూమరికల్ ఆప్టిమైజేషన్ బుక్ బు ఇప్పించుకుంటావ లేకపోతే బుక్ ది ఫోటో పెట్టించుకుంటావా నోట్స్ పెట్టించుకుంటావ అని ఒమరు అబ్దుల్ అవి చద్ద అబ్దుల్లావజీ అక్మ చుద్ద అక్కమాల్ నాకు చెప్న్నాడు ఆ రోజు నింక పట్టుకున్నారు ఇంకా నన్ను అసలు వాడు ఎందుకు చెప్పాడో అసలు అది నిజమో కాదు కూడ నాకు అర్థం కాలే కానీ చెప్పాడంట వాళ్ళిద్దరతో ఒక్క రోజు కూడ మాట్లాడింది లేదు
ఓ అవును వాళ్ళు ఎక్కువ మాట్లాడరు కుర
అవును నేను మన క్లాసు ఇప్పుడు అ అక్మలు జీవను
ఉ
వీళ్ళ ముగ్గురితో మాట్లాడుతా అంతే ఇంక ఎవరితోనూ మాట్లాడును అడు కౌశకి ఉ ఆ విష్ణు అప్పుడు అప్పుడు అది వా మాట్లాడతాడు ఒక ఆడంగి ఆ వాడు ఒక ఆడంగి
అవున్డ్రా
ఏందో వీడు నడక అట్లే చేస్తాడు ఆ జషర్స్ ఇలా హ్యాండ్ చెస్షర్ట్స్ అన్ని ఆ అమ్మాయిలానే చేస్తాడు నవ్వు
అయ్యో
వాడు వచ్చి అమూల్యతో మాట్లాడతాడు ఇలా ఆమెని ఇలా అది ఏమంటారబ్బా కొట్టేది టీజ్ తెర్వావాడేం ఏం ప్రాబ్లం లేదు ఎంటి
లేదు ప్రాబ్లం లేదురా కానీ ఈ పిల్లకి ప్రాబ్లం వాడ ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే కొంచెం హ్యాండ్షేక్ ఇస్తే చెయ్యిస్తే
అది ఉంటూందిలే ఇంకేం చెయలేం దాన్ని చేస్తే తట్టుకోలేమ
అ పిల్ల చేసేదే నచ్చదురా అంతే ఎక్స్పో జింగ్ నచ్చవ్
నాగదే నచ్చ కాద్రదే ఎప్పుడైనా ఇన్వెన్షకి అది ఇదే ప్రోగ్రామ్స్ కండి ఈమె ఏందో కాలేజీ కి కూడా అట్లే వేసుకొని వస్తుంది అదే
కదా
ఆ బ షర్టన్ షర్ట్ కి బటన్ సరిగ వేసుకుంటే సరిపోతుంది కదా
ఆ ఆ
అయెందో ఆమె
ఉ
ఆమె ఇప్పుడు సన్నగా అయిపోయింది కదా ఇంకా సన్నగా అవ్వాలంటుంది ఆమె ఆమె ఏందో వీళ్ళంతకి మెంటలో ఏమో అర్థం కాదు కదా
ఆమె ఎమొ ఎంతో ఉంద అని చెప్పిందిరా నాకు వెయిట్ ఫార్టీ నైన్ ఎంతో ఉంది అనోనీ ఫిఫ్టీ అంటే అంతే రా కరెక్ట్ ఉన్నావే నీకేమి ఎందుకే తగ్గాలని కూడా ఉ నాకు ఫిఫ్టీ రావాలండి నేను కోరుకుంటుంటే ఆమె దానికి బాధపడుతుంది రా బాబు
నేను ఫార్టీ ఫైవ్ చాలా రాడా ఫిఫ్టీ కూడా వ వద్దు రా ఫార్టీ పైఫ్ చాలు ఇప్పుడు ఎంత మొన్న చూసుకున్నప్పుడు ఫార్టీ వన్ ఏమో అన్నా కదా మొ అన్నా ఎప్పుడోప్ప రంజాన్ రంజాన్ లో ఫార్టీ టూ ఉండేదాన్ని అప్పుడు ఫాస్ట్ ఉండి ఫార్టీకి అయిపోయా ఆ ఫార్టీ అప్పుడు ఎప్పుడో మార్చ్ లో నుంచి ఇప్పుడు జూన్ వరకు ఒక కేజీ పెరిగాను నేను
వామొ
పడుతం చూడు అదేమో లూజ్ అయడానికి తొందర వేయిట్లూజ వెయిట్ గెన్ అసలు అవ్వదు అంత ఈజీ
అవడం అంటే చాలా కష్టం రా బాబు
కదా అందరు అంత ఈజీగా తినేస్తే అవుతారు అది అయితారు అంటారు కానీ అంత ఈజీ ఏం కాదు లావ్ అవ్వడం సన్న ఉ బాయ్ రా
హాయ్